హలో
ఏందమ్మా ఫోన్ చేసి ఇంతసేపటికి లిఫ్ట్ చేసినవ్
ఓయమ్మ లిఫ్ట్ చేసినా తిరుగుతుందె నేనేం చేయ్యాలి నీ ఫోన్ కాన కూసున్న ఇడా లేవ్వ కూడా లేవ లేవకుండా కుసునమ్మా
సర తీ అదే ఇంతాసేఫ్ అయితందిగా కాలి కట్ అయ్యె కట్ అయ్యె మూమెంట్ కి లిఫ్ట్ చేసినవ్
నేను లిఫ్ట్ చేసినా అది తిరిగింది నువ్వు రా లిఫ్ట్ చేసినాడ నాకు కనిపిస్తుంది కదా
అదే అదే
నువ్వు చూస్తలే గాని నీకు చెప్తే అర్థం కాదు గాని అయితే అరగజాలేనా కింద సింగిల్ బెడ్రూమ్ అట్లా ఉందిగా పైన బిల్డింగ్ లా ఉంటే రెండు పిల్లర్లు వేసుకుంటే కొని రెండు రూములు కట్టుకున్నా సరిపోతుండే అని అన్నాడు వాడు అదే అన్నాడు రేకు ఇప్పుడు లేసిండు కాబట్టికి ఆప్షన్ లేకుండా అయిపోయింది అంటుండు
అదే అదే నేను అదే అనబోయినా సరె అరవై గజాలు అరవై గజాలు అయితే మాయ్యి ఇట్లా మీ ఏ ఫ్లాగ్ ఉన్నది తీసుకొని మీద మీద కట్టుకుంటే మీద కింద ఉండొచ్చు కదా అని అన్నా
ఆ అదే అట్లా చూడమా అదే వివరంగా చెప్పిండు ఆ
ఆ ఏడున్న ఏడున్నదానా అనడు ఇగ చూడాలీగ
అయితే మరి అదే విషయం చెప్పొచ్చు కదరా నువ్వు ఆమెకు కు ఆ సెట్ కాదు ఆ కుదురదు అనికు అంట ఏంమర్థం చేసుకోలేదనింటంది అని ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నలే ఏదైనా ఉంటే ఉన్నదిఉన్నది చెప్పితే ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు నువ్వు నాకు చెప్పింది నువ్ ఆమెకు చెప్పితే అయిపోవు కదా కుల కుల కుదరదు సేట్ కాదంటే నువ్వు ఎవరి మాటలు ఇంటునవు అని మేము ఎట్లా అనుకుంటాము నువ్వు మంది మాటలు విని ఎందుకు ఎందుకు ఉండాలి ఆళ్ళు చెప్పే టోలు వాళ్ళు ఎన్నైనా చెప్తారు మనకు కూడా సాయం చేసటోడు లేడు కదా మన ఇట్లా ఉండాలి ఇట్లా ఇట్లా క్లియర్ గా చెప్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని నేను అన్నా
ఉమ్
ఆ అంటే ఇప్పుడు అర్థమైంది కదా చెప్ చెప్తా అన్నది ఆమెకు సరేలే అన్నా ఇంగేడా ఇక నిన్న ఆదివారం
అదే అదే
అర్థమయింది అట్లా చెప్తే మరి ఆమె చూస్తది కదా ఆమె ఒక తీరు దోలాడుతుంది మీరు ఏం చెప్పకపొతె చెప్పకపోతే ఆమె కూడా టైం వేస్ట్ చేసి చూసుకుంటలేదా చూస్తుంది కదా మీకోసమే అని నేను అన్నా
ఉమ్
ఆ
అదే అదే
అంటే చూడాలి మరి అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటంది తర్వాత అంత అదే బానే ఉంది గానీ అట్ల అయిపోయి దూరం అయిపోయి ఇకా చూడనికి ఈ మధ్య స్తున్నాయి కదా నువ్వు వెళ్ళు అనొద్దు ఎళ్ళావ్ అయిన అన్నావు కదా అలా కూడా చెక్ చెయచ్చుగా
చెక్ చేసిన చెక్ చేసిన అట్లా సికింద్రాబాద్ సైడ్ ఉన్నాయి అక్కడ సైడ్ ఉన్నాయి అ దూరం అవుతుది కదా మేర్చి
సికింద్రాబాద్ ఒకే నా ఆ అన్న పేనా
పంపించిన వాడికి ఆ పంపిస్తే వాళ్ళు రెస్పాండ్ ఇవ్వాలే నాకు తెలిచ అంటున్నారు అక్కడ అంత దూరం నచ్చట్లేదు అనుకుంటా
సికిద్రాబాద్ అంటే చాలా దూరం కదా
అవును
కరెక్ట్ ఏ లే ఇక ఎవరైనా ఇక్కడ అలవాటయిన వాళ్ళు అక్కడ పోలేరుగా
అదే అదే ఇక అందుకే అండి చెప్పి వేస్ట్ ఎందుకులే అన్నట్టుకున్నా
అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినవ్ చూడు ప్లేస్ ఎందుకులే గానీ ఇక్కడ సైడు ఇందాక చూపించినది అక్కడ మొన్న మనం చూసినాం చూడు ఈ ఈ ఈ మూలల్లోనే వెతుకు పెడ్తారు
అదిగా దొరకాలిగద్నే మనకంట పడాలి కదా అక్కడ సైడ్
ఇటి సైడు ఇంకా అక్కడ మొన్న పోయిన సైడు అటు సైడ్ ఇటు సైడు అంటే అక్కడ దొరకాలని కదు ఇలా గక్క ఇవే అయితే దర దగ్గర అయితయై గా
అదే అదే చూద్దాం తీ ఇంకా
చెప్పాలి ఇంకా
చెప్పండి
అయితే ఇల్లు కొనలేదా అని అడిగి చె చెప్పిన వరాలకు ఇల్లు కొన్న అని అడిగిందని
హ నేను చెప్పలేదు ఇంకా నేను ఇక నీతో అయ్యాయి మరి ఈమె పని అయిపోయిందో మరి కాల్ చేసి పనిని వేసుకుంటా అని అన్నట్టు కాలు మాట్లాడుతున్నా కాగానే కట్ చేసిన
ఆహాహా నువ్ నువ్ నార్షా ఇప్పుడు మాట్లాడితివి
ఏంది
ఆ
ఏంటిది
దీపం ముట్టియాలి స్నానం చేయాలి పూజ చేయాలి అన్నావు గాదా
అదే నేను అన్న నువ్వు గూడా అన్నావ్ గాదా అనేసి నేను చేసేసిన అయిపోయింది ఇగ నీ నీ నుంచి అ నేనుంత ఏం చేయాలి దబ్బా దబ్బా చేసినాము స్నానము ఒక పది నిమిషాలు ఇద్దరంగా చేసేసినాము ఐదు నిమిషాల దీపం మట్టిసేసిన ఏం చేసింది తెలుసా ఇది నేను పూజ చేసేటప్పుడు కుర్చీ వేసుకుంటే అది నే ఎక్కిన కుర్చీ అది కూడా సైడ్కేలెక్కుతుంది ఆడ ఉన్నది సెల్ సెల్ఫల్ ఉనాయి సీసాలు అన్ని గుంజుతుంది నేను పూజ దీప ముట్టనే అని కూడా ముట్టినిస్తలేదే అమ్మా నేను కుర్చి ఎక్కిననా అది కూడా కుర్చే
గుద్దినంక నువ్వు పడతవు ఆమె పడతాయ్ ఇద్దరు మీద పడతారు
య్యా చెప్పడం ఎంది చాయ పడ్డది నాకు కాలుకాలింది తెలుసా సాయంత్రం వరకు ఎట్లుంటదో చూడాల కాలనిని నింటా ఇందాసేపు మమ్మకి అదే అదే చెప్పినా అసలు ఏదీ రుద్దలేదు ఏమైందంటే పొద్దున నేను వ వంట చేేస్తున్నా ఇది చాయ్ చాయ్ పెట్టుకొని తిందాంమని బ్రెడ్లు ఉండి తిందాంమని పెట్టినా అది ట్ల ఇట్లాయే ప్లేటు ప్లేట్ లేబట్టే చాయ్ మొత్తం కాళ్ళ మీద పోసింది కాలంతా బగ బగ కాలింది పొద్దున నీళ్లు పోద్దామంటే నీళ్ళు పోయలేదేం ఏం పేస్ పెట్టలేదు ఈ రోచ నాకు పన్ల ఇందాక స్నానం చేస్తుంటే కాళ్లు బగ బాగ మండుతుంది సాయంత్రం వరకి ఎట్లుందొ చూడాలి
ఓయా పెట్టు మరి ఇప్పుడైనా తెచ్చి
ఏడ పెట్టాలి ఏం చే పెట్టాలి ఏడ వేయా
పేస్ట్ పెట్టు మనం క్రీమ్ రుద్దినట్టు పేస్ట్ రుద్దు ఏడైంది ఎంత వరకు అయిందో అంతవరకు మర్చిపోయినా ఇంక ఇప్పుడు పేస్ట్ ఎంత పెడతవ్ బర్నల్ కొనుక్కో షాప్లా
దే నీకు చాడి చెప్దాం అనుకుంటున్నా ఇంకా లంచ్
నువ్వు ఇంగే లంచ్ ఇప్పుడు లంచ్కు వచ్చే టైం అయితే ఇట్లా ఛాయ్ పడ్డది బర్నాలు క్రీము పట్టుకరా అని చెప్పు అది అట్లా పెట్ టిన్ మరి చూసి అడగలే తీస్కో సైడ్ గాని
తియ్యే ఏం గాదు తియ్యే అది ఎక్కువ బయటకి వస్తే ఆయిట్మెంట్ పెట్టొచ్చు తగ్గుతది తి అన్నారు
ఆ
మరి దాయం
కాలింది కాలింది వేరుంటదే కాలింది బొబ్బొస్తదే నాకొక్కసారి కొంచెమే ఆయిల్ వడ్డది బొబ్బు వచ్చింది తెలుసా బొబ్బు పోనీకి బొబ్బు రాక్తే ఏం కాద ఏం కాదులే నాకు ఒకో ఒక్క ఒకసారి వచ్చింది
టక్ కొదిలేసేయ్ గాలి కన్నాడు గాలికి వదిలేసే ఏమైనా పెడితేనే ఎక్కువ అయితది అని అన్నాడు వాటర్ పడితే ఇంక ఎక్కువ అయితది అట్లనే వదిలేసే అన్నాడు
మరి ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఇట్టిట్ల అన్లే
పడ్డ నేను కనిపియలేదు కదా అనుకుని ఒగ్గేసిన వాటర్ పోస్తుంటే బగ్గ బగ్గ మండుతుంది చెప్దాం అనుకుంటున్నా ఆమెతోటి నీతో మాట్లాడమే సరిపోయిందని ఆయన తరవి కొద్దిగా ఆగి చూసి చేసి చెప్తా
ఆ ఆయింట్మెంట్ తగ్గుతది ఏదైనా
ఆ
అది మానేదాకా రోజు రుద్దు ఏముంది అది స్కిన్ అక్కడ స్కిన్ కూడా వస్తది స్కిన్ కూడా స పోతాయి పోయిందా పోయినట్టుందా
ఏది నా అంత ముందుర నాది
చర్మం ఏమన చేంజ్ అయిందా ఆడా
ఏం చేంజ్ గాలే అందుకే వదిలేసినా లేకుంటే కనిపిస్తా నేను ఏదో ఒకటి పెడుతుండే చాయ్ కదా నీళ్ళు కాదు కదా ఉమ్
ఆ
ఇంత కనికరం చేసేది ఏమ్మా నన్నయితే
ఆ కుర్చీ కూడా అంతే ఇది వరకు ఒకసారి కూర్చెకి ఇ లక్కి కూడా ఇట్లనే సంబ అదే మా పెళ్ళ మా ఫ్రెండ్ పెళ్ళప్పుడు ముక్కు కాటు పడ్డది నల్లగా గీతలాగ పడ్డది
మరి ఏం చేయాలి దబ్బ దబ్బ చేసినా పూజ ఇక అయిపోయింది నీది ఇంత జల్ీ నీది రాకుండా వచ్చు అనేసి నేను ఇక మామ్మీ
నేను ఈ ఫోటోలుగా అడిగినలె నేను కొంచెం లేట్ అయ చేసిన ఫోటోలుగా అడిగి అది మార్చిన
నేను మొన్ననే మార్చిన క్లాత్ మననే మార్చిన ఫోటోలు అయితే ఇప్పుడు అడగలే గాని
ఫోటోలు చ మొన్న అడిగిన ఈ రోజు బర్త్డే కదా అని కడిగి పూజ చేసి అవి కొంచెం తుడిసి క్లాత్ మార్చిన టైం పట్టింది అదే అందం అని అనుకున్నా నాకే టైం పట్టింది అందుకే ఇక నువ్వు చేసావు అనుకోల బీ ఫస్ట్ హంగ్ అయింది ఇకా ఈమె పం పండుకుందేమో అనుకున్న తర్వాత బిజీ వచ్చింది సరేలే ఆమెనే చేస్తుా నువ్ కు నె మల్ల మల్ల జెయిలే
నేనే అన్న ఆయనతో పని ఉంది అర్ధగంట తర్వాత కాల్ చేసే తీ అని చెప్పిన ఇక మళ్ళా అనుకుంటే కట్ చేసిన కాల్
ఇది ఎప్పలే
ఇది కాల్ గాలిింద అని చెప్పిన కాగానీ ఆమె ద ఆమెకి ఏం తెలుసు మరి నువ్వే జా్ర నవవు ముందు నుంచే ఇట్లా ఉండాలని అంటే ఇప్పుడు కాలిందిగ తెలిసింది గ తీ అని చెప్పిన ఇంకా ఆ మీద వాడితే ఎట్లుంటుండే అంటే ఇక నాకు ఉన్నదే అని అన్నా
హాయ్
ఊహు పోోని తీ ఇక నా మీద వడ్డడం నయమైంది ఇగ ఒకసారి తెలిసి వచ్చింది ఇక ఫ్రీగా వచ్చిందని బక్ చేసు కుటికి ఇట్ల అయిింది అని అన్నా
చెప్పినవా
మరి అది అది ఉన్నందుకే నేను తాగుతుండ లేకు చాయ్ అంటే బ్రెడ్డు నేనుెడ తిన్నా గంతేది చాయ్ దాగినా ఒక చిన్న కప్పు లో పెట్టుకుంటా ఆ చాయ్ గాని అంతా ఎ ఎక్కువ ఎందుకు పెట్టుకుంటా చిన్న కప్పులు తీసుకొని తాగుతుండే గిది అంత ఎందుకు అయితుంది
నేనా ఇ బ్రెడ్లు ఉంటాయి బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్లు అవి ఇవే చేస్తా లేకపోతే డబల్ క మీట చేస్తా ని చాయ్ లో అర్దుకొని ఏం తిన డబల్గా మీఠా చేస్తా కొంచెం బాగానే ఊస్తారు ఐదుెబ్బక అయిపోతాయి అది
ఎవ్వర్ దియ్యారు కదా ని డబల్ క మిర్ట నిన్న జేష్ అస లడ్లు టేస్ట్ చాలా బాగాయినాయి కాగానీ ఈయ స్వీట్ తినడు కదా
నువ్వు ఆ ఆయన కోసం ఎందుకు బలం కోసం కదా నువ్వే రోజు కొకటి తెను డబ్బల
అందుకే ఇక ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినావ నేను
నీ కోసం చేసుకున్నావు కది అది కూడా వంచుతావా ఈ స్వీట్ అంటేనేమో ఇంట్లో అందరు తినొచ్చులే సీమియా డబుల్ కమిట అది బలం అయ్యేది కాదు కదా
పక్కన వాళ్ళకి ఆల్రెడీ ఐదు లడ్లు ఇచ్చిన చిన్న చిన్నవి ఎ ఆమె మన పునుగులు చేసి ఇచ్చింది ఆ అంత ముందుకు పూరి పూరి వేసి పెట్టించిింది ఆ మోన్న హల్వా వేస్తే అల్వ ఇచ్చింది మూడు సార్లు పెట్టించిింది ఒక్కసారి పెట్టేయాలి కాని లడ్లు ఇచ్చినాయి కాగా ఐదు లడ్లు ఇచ్చినా చెర ఒక అందరు ఒక్కొక్కటి తింటారని ఇచ్చినా
అంతేలె
ఊహు ఇక మనసాలా పెట్టించిింది నేను ఒకటి కూడా ఏమ ఏం చేసాలో నీ మధ్యాహ్న పెట్టేయలేదు జేష్ అని నిన్న వెెట్టిచ్చిన అల్గ కైపోయిడి ఈ జి ఈజిగనే స